ఆ
బిజీగా ఉన్నారా అండి
లేదు లేదు చెప్పండి
అదే మా ఫ్రెండ్ కి ఒక డౌట్ వచ్చింది దాని గురించి అడుగుదామని కాల్ చేశాను
అవును మర్చిపోయా ఇంస్టా గురించి కదా
ఆ అవును దానికి పాస్బుక్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఏమైనా కావాలా
అవి ఏం అక్కర్లేదు క్రియేట్ మై యాప్ అంట చి అవేం అక్కర్లేదండి
అండి నాకు పెట్టాడండి బ్యాంక్ పాసుబుక్క్ ను పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉమ్
సరేన అండి ఫ్రెండ్స్ క్రియేట్ క్రియేట్ ఏ యూజర్ నేమ్ అని ఉండిద్ది చూడండి ఛే
ఏక్కడ గూ సెర్చ్ చేయ్యాల అలా అని
అక్కల్లా అక్కల్లా అక్కల్లా
ఉమ్
మన ఎకౌంట్ మీద సర్చ్ చేయండి మన ఎకౌంట్ మన యూజర్ నేమ్ పైన ఉండ్డిదా
అంటే ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనా
ఇంస్టా నా
ఆ
ఇంస్టా మీ దగ్గర లేదా ఏంటి
నా దగ్గర లేదండి ఇంస్టా నాకు అది ఎట్లా వాడాలో తెలియదు. అందుకని అడిగాను
ఉంది కదండి మీకు ఇంస్టా
ఆ నాకు లేదండి
అవునా
ఉమ్ నాకు తెలీదు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అందుకే అడిగారు నన్ను నీకేమన్నా తెలిస్తే ఇన్స్టాల్ చేసి ఇవ్వని నాకు కూడా తెలీదని చెప్ కానీ మీ ఫ్రెండ్ ఇలా వాడుతుంది కదా తన్ని అడిగి చేపిచ్చుకో అని చెప్పి నాకు బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఆధార్ కార్డు పెట్టాడు
ఉమ్
ఊమ్
ఉమ్
ఇంకేమన్నా కావాలా అండి గ్యాస్ బుక్
లేదు లేదు అస్సల్నాకేవ్ వద్దే వద్దు
దానికిప్పుడు బయోమెట్రిక్ ఎయ్యాలా అండి అతను
అర్థం కాల
బయోమెట్రిక్ ఏమైన వెయ్యాలా అయినా
అస్లు అలాంటివి ఎమ్ అక్కర్ లేదండి.
డబ్బులు ఏవన కట్టాలా అండి అకౌంట్ క్రియేట్ చేసేదానికి అ బ్యాంక్ లో వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసే దానికి డబ్బులు అడుగుతారు గదా అప్లికేషన్ ఛార్జెస్ అట్లా
అలాంటి ఎమ్ లేవండి
దిన్కి లేవా అలాగా
ఉమ్
ఫ్రీనే అండి ఇది
అవునండి ఫ్రీనే
ఆడు నాకు రెండు వందల యాభై రూపాయలు వేసాడండి అకౌంట్ లో
అ అదేంటండి మీ ఫ్రెండ్ కి బాగా డబ్బులు ఐ మీన్ ఎలా చెప్పాలి ఇప్పుడు పాస్ట్ వచ్చేస్తాను మీ ఫ్రెండ్ కి మనీ ప్లాంట్ ఉండి ఉంటది. మీ ఫ్రెండ్ ఇంట్లో
ఏమో అండి నాకు కూడా తెలిదు సొ అందుకే అడిగా నేను
ఉమ్
నేను నాకైతే ఏం ఐడియా లేదురా నీకేమైనా. ఉంటే చెప్పు అంటే. బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ ఇచ్చాను.
ఉమ్.
అని చెప్పి వడ్ని దాయిపో ఇచ్చావు కదా నాక్కూడా.
ఉమ్.
బిజీగా ఉన్నార మీరిప్పుడు.
లేదండి చెప్
చెప్తారా మరి ఏది ఎలా చేయాలో.
ఆహ్ చెప్తాం పైన ఏదో. మీ అకౌంట్ లో యూజర్ నేమ్ ఉంటది గదా పైన.
ఉమ్.
యూజర్ నేమ్ నొక్కండి.
చెసాక అకౌంట్ న్యూ అకౌంట్ యాడ్ అకౌంట్ అని ఉంటది.
యాడ్ అకౌంటని క్లిక్ చెయ్యండి క్రియేట్ న్యూ అకౌంటని ఉండిద్ది.
అవును అది లిక్ చేసాకా.
అది క్లిక్ చేసాక ఆహా యూజర్ నేమ్ అడుగుద్ది.
ఉమ్.
యూజర్ ఎదో ఒకటి పెట్టుకోండి అని.
ఉమ్ గోస్ట్ ఇన్ ద బాక్స్ అనిబెట్టమంటారా. గోష్ట్ ఇన్ ద బాక్స్ అని పెట్టమంటారా.
మీ ఇష్టం ఏదోకటి పెట్టుకోండి.
ఏదన్న పెట్టుకోవచ్చా.
ఏదన్న పెట్టుకోవచ్చు.
ఉమ్ అతను ఇస అదేమిటది. ఆహ్ ఆధార్ కార్డు లో ఉన్నట్టు వాళ్ల ఇంటి పేరు అది పెట్టుకోవాలన్నాడు పెట్టుకోవచ్చ అలాగా.
మీ ఇష్టం ఉండ ఎలైనా పెట్టుకోవచ్చు అయిన ఆరు కడ్లో లాగ ఎందుకు నిబ్బిలా ఉండిద్ధైతే.
ఉమ్.
ఆధార్ కార్డు లో ఉన్నట్టుగా ఎందుకండి.
అంటే అతను బ్యాంక్ లో కూడా అలాగే ఇచ్చాడు.
ఉమ్.
అందుకు ఇక్కడ కూడా అలానే ఇద్దామని అడిగాడు. ఒకవేళ ఏమైన్నా డబ్బులు కట్ అయినప్పుడు డబ్బులు ఏమన్నా వస్తదేమో అప్పుడు ఆధార్ కార్డులో. మిస్సింగ్ అంటే. అదే పేరు వేరు పేరు ఉంటే ఆ డబ్బులు రావు కదా.
ఉమ్.
అనేసి చెప్పాడు అందుకని ఆధార్ కార్డు లో ఉన్నట్టు పెట్టించేయండి అని అడిగాడు.
అవునా.
ఉమ్.
ఏమోండి ఇంతేయండి.
ఉమ్.
బాగా తిన్ తిన్ లేదు.
అర్థం కాలేదు
ఏమో అండి ఇంకా నాకయన్ని తెలీదు
ఉ మరి వాళ్ళ మామ్మీ డాడీ వాళ్ళు కూడా పెట్టిచ్చమంటారు ఆధార్ కార్డ్స్
వాళ్ళ మమ్మీ డాడీయా
ఆ
కావాలని ఆడుకుంటున్నారా ఏంటండి నాతో
ఏవి
కావాలని ఆడుకుంటున్నారా మీరు నాతో
లేదు అతను అడగమన్నాడు నామినేషన్ పెట్టాలి అది ఇంట్లో అని
ఉ వస్తాదా
ఉమ్
చేస్తున్నారు మీరు
చ్
ఉ
విసుగ్గా ఉందా అండి మీకు
ఉ
విసుగ్గా ఉందా
అర్థం కాదు
విసుగ్గా ఉందా విసిగి
ఆహా అలా అని కాదు చి చిఛి అలాసలులేదు
అంటే పాపం తెలియని వాళ్ళకి ఇట్లా హెల్ప్ చేస్తే మంచిది కదండి అందుకని అడిగి ఆ
ఇంకా చెప్తాలేండి
ఉ ఒకవేళ ఇలాగా బ ఒకవేళ ఇలాగ తెలియని వాళ్ళు వచ్చి అడిగితే మీరు ఎలా రెస్పాండ్ అవుతారని అడిగాను
తెలినోళ్ళచ్చిన తెలి అదే ఐ మీన్ తెలియక వచ్చినోళ్ళు అడిగితే నేను బాగానే రెస్పాండ్ అవుతా తెలిసి వచ్చినోళ్ళని అడిగితే తే జోక్ గా తీసుకుంటా
ఇప్పుడు నేను జోక్ గానే చేసాను కాకపోత్ తే అది మీ అది రీచ్ అది అయ్యిందో లేదో అర్థం కాలేదు ఉ
ఏంటి ఏంటి యోగానే తీసుకున్నా
ఉ మరి మధ్యలో ఎందుకండి కోపబడ్డారు
నేనా నేన ఎక్కడ కోప్పడ్డా
అదే చెప్పారు కదా అవన్నీ ఎందుకండి ఆధార్ కార్డు
ఆహా మాములుగా ఫస్ట్ టైమ్ ఫస్ట్ నేను మీకు తెలీదునే అనుకున్నా అందుకని ఆ ఏంటి ఎందుకు కండి మీకు ఆత్రరి కట్టాయండి అని అన్న అంతే కోపలేదండి నేను
ఓకే ఓకే
ఉ ఎందుకు కోపడతానండి
హ్మ్
నేను ఎందుకు కోపడతానండి
అంటే ఇట్లా తెలియని వాళ్ళు ఎప్పుడనా అట్లా అడుగుతున్నప్పుడు కొంతమంది కి చిరాకు వస్తుంది కదా అలాగేమన్నా చిరాకు పడ్డారేమో అని
లేదండి
ఏం తెలియకుండా వచ్చేస్తారు అనుకుంటారేమో అని
మ్ హు తెలియదులేండి
మరి మీరు క్రియేట్ జేసుకున్నప్పుడు మీరదా గట్లావన్నీ పెట్టలేదా
లేదండి మేమయితే ఎట్ల
మేమ్
నేనాయన్నీ ఏం పట్లా హలో
చెప్పండి
చెప్పాలండి అసలు మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్ల
ఆ తిన్నదంతా అరిగిందా మంచిగా అరుగుతూ ఉందా
అరిగిపోయినది
మళ్ళీ ఆకలేస్తుందా
రేపస్సలా షాప్ మానేలనుంది
షాప్ మానేయలనుంద
ఆ
ఎళ్ళుకా
ఏమో నాకేళ్ళలని లేదు నాకు రేపు
ఏమి
ఏ ఊరికే ఎందుకో
ఫోన్ మాట్లాడుకోవాలనేస
ఆహువ అల్ల కాదు రేపు ఎలాగో పెలబ కాలేజ్ దగ్గరి కూడ ఎళ్ళాలి
మ్
అంటే ఇంకోటి ఏంటంటే రేపు ఎందుకో ఎళ్ళాలని రెస్ట్ తీసుకోవాలని ఉంది ఇంట్లో
ఆలోచించండి ఎలానో మంచిగ రెస్ట్ తీసుకొని కాలేజీకి ఎళ్ళేది చూడండి
ఫోర్ డేస్ ఎళ్తే బా మళ్ళీ సండే కూడా ఉంది మాకు షాపు సండే పె పెట్టమని నేనే అడిగా
ఏ
షాప్లో సదిరే ఐటమ్స్ చాలా ఉన్నాయి మా తమ్ముడు బర్ త్డేకి ఇప్పుడు వచ్చే సండే కాకుండా తర్వాత వచ్చే సండే మేము రాము ముగ్గురు బర్త్డే సెలబ్రేట్ చెయ్యాలి కాబట్టి
అవున
ఆ ఈ సండే కాకుండా తర్వాత వచ్చే సండే షాప్ పెడితే బేల అందుకని నేను మా షాప్ అన్నయ్యలకు ముందే చెప్పేసా ఇప్పుడు పెట్టండి అన్నా ఈసన్ డే తర్వాత వచ్చే సండే మేము ముగ్గురం రాము అని ఇప్పుడు మళ్ళీ రేప్ రాకపోతే అన్నయవాళ్ళేమో మంత్ స్టార్టింగ్ కదా ఇచ్చి ఐ మీన్ ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయి కదా ఎందుకు రావట్లేదు ఏమైంది అని అడుగుతారేమో అని ఆలోచిస్తున్నా నాత్ రేప్ పడుకోని రేప్ స్ హలో
చెప్పండి
అదే లేకపోతే రేపు మధ్యానం దాకా పడుకొని మధ్యాం నుంచి షాప్కేళ్దామా లేకపోతే మధ్యాహ్నం దాకాఓక్ ఒక టూ త్రీ దాకా షాప్ లో ఉండి ఏదో ఒక రీసెంన్ చెప్పేసి ఇంటికి వచ్చేద్దామా ఇలా ఆలో చిస్తున్నా మళ్ళీ
మరి పోకపోతే వాళ్ళు ఏమనరా పోకపోతే ప్రాబ్లం ఏం లేదా వెళ్ళ వెళ్ళకపోయినా
పోకపోతే ఏమంటారు ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయి రావడానికి ట్రై చెయి అది ఇది అంటారు
ఓకే
అంతే
మరి ఎట్లా ఆలోచించండి ఒకేలా రేపు మీర్ డిస్టర్బ్ అయ్యే పనైఉంటే అందుకే అడుగుతున్నా అప్పుడుంచి
దానికాదు నాక్ కు మధ్యాహనం నుంచి నాకెందుకో రేపు వెళ్ళకూడదు అనిపిస్తుంది
ఏం చేస్తారు రేపు మధ్యాహ్నం
అసలు ఈ రోజే ఐ మీన్ అసలు ఈ రోజే మానద్దాం అనుకున్నా ఫస్ట్ ఈ రోజు ఏంటంటే అక్కడ మా ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా అంటే మా అన్న వాళ్ళ ఇంట్లోనే ఓనర్ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ఈ రోజు
ఉ
వాళ్ళ అమ్మగారికి బాగోలేదంటే తోడుగా వెళ్తున్నా ఒక టూ డేస్ అక్కడే పడుకున్నా